అ
ఎం జేస్తున్నారు సార్
ఎం చేయడం ఇవాళ డ్యూటీ నైట్ డ్యూటీ
తిన్నరా
తిన్ తిన్నన్ మేడం మీకు ఇష్టమైన కర్రీ చే ఏంటి మేడం అ
ఇస మైన కర్రీ ఆలుగడ్డ కూర చికన్ కూర వెజ్ ల అది నాన్ వెజ్ ల ఇది
ఓహో నాకు ఫిషు
నాటుకోడి
నాటుకోడి కొంచం నాటుకోడి అంత బాగుండది గనీ
నాటుకోడి ఎగ్ధం ఉంటది కాదు
మేం మేం గిద్ తినటం మేడమ్ బాగా దిన్నేమంటరు. ఇదే. పేరేంటిది పేర్ గుర్తుకత్తలేదు
ఏంటిదో
కడత కడక్నద్
కడక్నాత
ఆ
ఏమైనా ఇష్టమైన స్వీట్లు అవి ఇవి చెప్పచ్చుగ. మీ అమ్మా ఏమన్నా చేశ్ పెడతద మీకు స్వీట్స్.
స్వీట్స్ అంటే బయట్నే
ఉమ్
బయటనే తింట మేడం
ఉహుమ్ మేడం అనకు నార్మల్గా మాట్లాడు
కాలాల పో
అచ్చమైన తెలుగు భాష మాట్లాడొచ్చు కదా మాట్లాడరాదా మీకు తెలుగు భాష మన తెలుగు భాష న అసలు ఎవ్వరుూ అసలు మాట్ మాటలు అసలు ఎవ్వరు మాట్లాడలేపోతున్నారు అసలు మన తెలుగులో అంతా మో త్తం ఇంగ్లీషే అయిపోయింది మన తెలుగులో ఈ యాప్ల ద్వారాయినా మనం తెలుగు మన తెలుగు మనం మాట్లాడుకుందాము
ఓకే చెప్పాండి మరి
తెలంగాణలో పుట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టి అంత తెలుగు భాషనే అయితాంది ఇంత చదువుకునోళ్ళయినా ఎట్లయినా గాని కొంచెం ఇగా పిల్లలయినా మన స్వచ్చమైన తెలుగులో మాట్లాడి మనం మనస్త్రూప్తిగా మాట్లాడుకోవచ్చు ఇలా
ఇప్పుడు యుఎస్ కు అటు ఇటు పోతే ఇవి తెలుగు నడతానయా అంతెందుకు ఎయిర్పోర్ట్ దగ్గర పోతే అసలుకి తెలుగులో మాట్లాడితే వాడు వీసా ఇస్తాడా
అర్ధం కాలే ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ దగ్గర పోతే ఇంగ్లీష్ లో మాట్లాడంది వాడు వీసా అన్న ఎత్తాడ
ఉహు లేదు
మరే
ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతది ఒకపోతే అట్లీస్ట్ ఈ యాప్లలల్లయినా మనం మాట్లాడుకుందాం మన తెలుగులో మనం ఒకరికొకరు అర్థమయటట్టు తెలుగులో మాట్లాడుకుంటే ఈ యాప్ లో అయినా మనం ఆనందంగా ఉండొచ్చు. మన తెలుగు భాషతోని అసలు చాలా పలుంటై ఎంత మర్చిపోతారు మన తెలుగు భాషనే మొత్తం ఏమన్న అంటే ఇంగ్లీ పస్ ఇంగ్లీ పస్ ఇంగ్లి పస్ అని మాట్లాడు
మీ డ్రీమ్ ఏంటిది మేడం మరి
నా డ్రీమ్ అంటూ అది దాని ఏం లేదు కానీ ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఉండే టీచర్ డాక్టర్ అని రెండుండే
ఇప్పుడుదాగారు ఇప్పుడు ఏమైతుంది
ఇప్పుడు అవ్వచ్చు కాని డిగ్రీ తీసుకున్నా అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు రుణీ ఎస్తాం ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్స్ అయిపోయ ఇప్పుడు రాస్తా కదా ఎగ్జామ్ లు ఎగ్జామ్ రాసాక ఈ ఎగ్జామ్లు అయిపోయినాక ఇక టీచర్ లెక్క ఎప్పుకుంటా జాబ్ చేసుకుంటా టీచర్ జాబ్ చేసుకుంటే చదువుకుంటా ఈయ ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళా ఇక ఫైనల్ ఇయర్ మొత్తం అయిపోనాక ఈ మెస్సీన్యూట్రిషన్ సంబంధించింది చదువుతా దానికి సంబంధించింది రాత
ఏదో ఒక మా ఎంబిసి ఇప్పుడు ఎంబిసి ఎస్ తీసుకొని పెద్ద తప్ప పని చెప్తాను
ఆ
జావలింద వతరు బయట
అందరు ఫార్మసీ సైడ్ అటు ఇటు పోతున్నారు కాని సైడ్ వస్తలే అసలు ఎవ్వరు ఇలాంటి దారులు పోతేనే వాళ్ళకి తెలుస్తుది అసలు మన సిచ్యువేషన్స్ అందరు అటు సైడే పో తున్నారు
ఏం జేత్తాం ఏం చెప్తాం మేడం మరి గంతేగా లైఫ్ అంటే వేస్ట్
హ్మ్ లైఫ్ ఆట్లై
చిన్నప్పుడు లైఫ్లే మంచిగుండె
చిన్నప్పటి లైఫ్ మంచి ఉండే ఆ జీవితాలే బాగుండే మల్లలండి జీవితం రావాలె
అది రమన్నా రావు
ఉమ్మ్ అవును ఇంకా
లైఫ్ లో ఏదో ఒకటి చేయ్యాలి అని కోరిక ఏం లేదా
నాకా కురికనా
హలో ఆ
కోరికలు పెట్టి ఉంటే ఇగ బౌ బానే బా బాగుపడతాం మనం తే
యో
బో మా నానొచ్చిన మళ్ళీ ఇట్లనే వండుతాను
బాయ్
హలో
హలో
ఆ చెప్పు
ఏమైంది
ఏం లేదు వాతావరణం ఎలా ఉంది మీ ప్లేస్ ఇట్లా
ఆ
వాతావరణం ఎలా ఉంది అంటున్నా చుట్టుపక్క లా
కొంచెం వెదర్ చల్లగున్నది చల్లగున్నది
ఆ వర్షాలు పడుతున్నాయి కదా ఎండాకాలంలో వర్షాలు పడుడేంది అసలు ఇది చాలా వింతగుంది అసలు అ అసలు
అంతేగా
ఈ ఎండకాలంలో వర్షాలు పడుతున్నాయి వానకాలంలో ఏమో ఎండలు కొట్టుడు ఈ కాలంలో ఇట్లా కొన్ని కొన్ని మొత్తం వింతలు వింతలు జరుగుతున్నాయి అబ్బ బ్రహ్మం గారి
బ్రహ్మ అప్ అదే ఇంకా వింతని ఇంకె క్కువ జరుగుతనై
ఆ ఒక అమ్మాయి చూసిల్లా ఇది ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని చనిపోయింది చూసిల్లా
చూసాను గాసోంటివి ఫస్ట్ ఫస్ట్ వస్తాయి మాకు
గంధం వైష్ణవి
ఆ
రీల్స్ స్టార్ అనుకుంట తను
ఆ
అసలు ఆమా నమ్మి ఒక అబ్బాయిని అట్లా అయిపోయింది
అబ్బాయిలు సిన్సియర్ అబ్ అబ్బాయిలు సిన్
ఈ కాలం లో అసలు ఎవ్ ఎవ్వడూరు కూడా ఇట్ల లేరు
ఒక అమ్మాయి సి అబ్బాయి సిన్సియర్గా చేస్తే అమ్మాయి పోతాంది అమ్మాయి సిన్సియర్గా చేస్తే అబ్బాయి పోతాండు
ఉమ్ అట్లున్నది సిచ్యువేషన్స్ వాళ్ళు అట్లున్నారు కొంతమంది కానీ ఆ అమ్మాయిని అయితే దారుణంగా చంపింది ఇట్లాంటి వాళ్ళకైతే అసలు ఏం చేయాలో ఏమో అతను చనిపోతా అని చెప్పి అమ్మాయినట నేను చనిపోతా అని పెళ్లి చేస్తుకున్న నేను చనిపోతే ఇప్పుడు పురుగుల మందు తాగి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నది అట్లా ఓకే అని ఆ అమ్మాయిని ఇప్పుడు తల మీద మొత్తం ఏదో మెడిసిన్ ఏదో ఇచ్చేసి ఆ తల పైన కొట్టేసిండట
ఏ చెత్తాం మేడం ఏం చేత్తం మరే సి సిన్సియర్ చేసేవాళ్లకు సిన్సియర్గా చేస్తన్న నమ్ముతలేరు సిన్సియర్గా చేసేట్టోలన్ను నమ్ముతలేరు ఎవరు ఈ సంపుడెందో ఏందో
ఉమ్ అంత జీవితాలని నాశనం చేసుకుంటాళ్ళు
చెప్పరి గాళ్ళ కోసం మంచి మంచి వాళ్ళను చంపుడు
ఉమ్
ఆ రీల్స్ ఏందో అవేందో ఇవేందో
సలు ఆమె అట్లయి అనిపోయిందో ఎట్ల అనిపోయిందో మళ్ళా వేరే వేరే నిందలు ఇత్తాళ్ళు ఆమె మీద ఆమె ఇంకేదో తప్పు చేసింద అనేషి
సోష్యల్ మీడియా అంటేనే అదే అ
అన్ని రూమర్స్ కొత్
రూమర్స్
కానీ ఆ అమ్మాయి దయ్యమయి ఇవన్నీ బట్టి చంపేస్తే అయిపోవు మళ్ళా రిటర్న్ బ్యాక్
అదవ ఆప్సర ఆప్సరంట మంచి ర ఉడు ఉండయావి ఆ సినిమా కాదా అదికి ముందుగాదా
హ్మ్మ్ జీవితాలు నాశనాలు చేసుకుండు తప్ప ఏమి లేదు లవ్ మ్యారేజీలల్ల
సిన్సియర్గా ఉండేటోళ్ళు ఉంటారు గానీ ఇప్పుడంతా లేదు
అవును
ఎవ్వరిన్నామక ఎవ్వరున్నామ్మాలీ
మీ ఒపీనియన్ ఏంటి లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా
నా మ్యా లవ్ మ్యారేజ్ యే
లవ్ మ్యారేజ్ యే బెటరా బల్లి కూడా పలికింది కిందిగదా అనగానే
ఆహా
కాదు నేను చెప్పానా అరేంజ్ మ్యారేజే బెటర్ మళ్ళా వేరే కాల్లో మాట్లాడుకుందాం మనం